హాయండి బావున్నారా
ఆ బావున్నామండి మీరు బావున్నారా
ఆ మేం బావున్నామండి ఏంజేస్తున్నారు
ఏం లేదండి ప్రస్తుతానిక్ ఖాళీగానే ఉన్నాను వంట చేయాలి
వంట మీరే జేస్తారా వంట ఇంట్లో
ఆ నేనే చేస్తానండి
అంటే వంట జేయడం బాగా వచ్చంట మీకూ
బాగ కాదు కొద్దికొద్దిగొచ్చినా చేస్తానండి
టేం ప్లానింగు వంట ఏం జేయాలనుకుంటన్నారు
అంటే చికెన్ చేద్దామనేసి అండి సండే కదా
ఆ అవును
ఉ మీరేం చేస్తున్నారండి
ఆ నేనూ ఆల్రెడి తినేసాను ఆఫ్నూను ఈవినింగ్కేం ప్లాన్స్ లేవు
ఆ ఇంగా కొంతసేపు తర్వాత షాపింగ్ వెళ్ళాలి అనుకుంటానను మీరు షాపింగ్ చేస్తూ ఉంటారండి
షాపింగ్ ఆ చేస్తానండి ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటాను మాకు దగ్గర్లో ఉన్న షాపులకి కుడా వెళ్తూ ఉంటాను
ఆ అంటే మీ అభిప్రాయం ప్రకారం ఆన్లైన్ షాపింగ్ బెటరంటారా ఆఫ్లైన్ షాపింగ్ అ బెటరన్ టారా
నేనైతే ఆన్లైన్ షాపింగే బెటరనుకుంటున్నానండి
అవునండీ నాకూ అదే ఇష్టము ఎందుకంటే మనకూ రకరకాల బట్లు అక్కడే దొరుకు తాయి మో సైజెస్సూ కలర్సూ ఆ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో దొరుకుతాయి కొందరు అనుకుంటారూ అంటే కొని మళ్ళా వన్ డే టూ డేస్ యూజ్ చేసి మళ్ళా రిటర్న్ జేస్తారు ఎందుకూ అని కానీ అందరూ అలా ఉండరూ ఆ
అంటే ఇంగా మ్యారేజెసు ఏమన్నా ఫంక్షన్సున్నప్పుడు ఆఫ్లైన్ వెళ్తాం అంటే ఫ్యామిలీతో షాపింగ్ వెళ్ళాల కున్నప్పుడు
అప్పుడేనండి ఫ్యామిలీతో వెళ్ళాలన్నప్పుడు మాత్రం అలా వెళ్తూ ఉంటాం
అవును
ఇంకా మిగతా నేను ఒక్కదాన్ని కొనుక్కోవాల అలా అనుకుంటే ఎక్కువ ఆన్లైన్ లోనే చేస్తాను అంటే మీరు ఆన్లైన్ లో చేస్తామన్నారు కదా ఏమన్నా కూపన్లు కానీ వచ్చినప్పుడు ఆఫర్స్ వచ్చినప్పుడు ఎక్కువగా చేస్తారా లేకపోతే మీరు అనుకూలంగా ఉన్నప్పుడు అంటే అ అమౌంట్గా నా అనుకూలంగా అప్పుడు అలా చేస్తారా
ఆ అదే అండి అమౌంట్ అనుకూలంగా ఉన్నప్పుడే చేస్తూ ఉంటాను పండుగలు వస్తే మాత్రం కంపల్సరీ షాపింగ్కే వెళ్తుంటానండి షాపులకే వెళ్తాం ఫ్యామిలీతో వెళ్ళాలి
అ అవును ఉంటే ఎమర్జెన్సీ అవును ఎమర్జెన్సీకి కావాలంటే ఆఫ్ లైనే బెటరు ఆ కానీ మకు కొంచం లేట్ అయినా పర్వా ఆ లేట్ అయినా పర్వాలేదు అను కుంటే ఆన్లైన్ బెటర్ ఆన్లైన్ల అయితే కొంచెం తక్కువ ధరకు వస్తాయి కదండి
ఆ అవునండి కాకపోతే ఆన్లైన్ల కోసం వెయిట్ చేయాలి కదండి వన్ వీక్ కి వస్తాయి ఫంక్షన్స్ ఏమన్నా సడన్ గా వస్తే షాపింగ్ కే వెళ్ళాలి
అవునవును
కొన్నిసార్లు భయపడాల్సి వస్తుందండి షాపింగ్ ఆ
మీరు కూపన్స్ యూస్ చేస్తారా ఆన్లైన్ లో
ఆహా లేదండి
అంటే ఆఫర్స్ ఉంటాయి కదా ఏమన్నా కొత్త సేల్ జరిగినప్పుడు గాను
అట్లా ఏం లేదండి నచ్చినప్పుడు తీసుకుంట ఆఫర్ల టైం ఏం చూసేట్లే నేను
అవునా అంటేే సేల్స్ ఎక్కువగా జరిగినప్పుడు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ పడేది వన్ హండ్రెడ్ రుపీస్ సెవెంటీ రుపీస్ అలా తగ్గుతుంది కదా
తగ్గుతుంది ఏమోని అప్పుడు అంత పట్టించుకోను అండి అ
అంటే మీరు అంటే ఆఫ్ ఆఫ్ లైన్ లో షాపింగ్ వెళ్ళేటప్పుడు ఎక్కువగా మాస్కు అలా చిన్న చిన్న వాటికి కూడా వెళ్ళలి షాపింగ్ చేస్తు ఉంటారా
చిన్న చిన్న వాటికి కూడా వెళ్తుంటాము చాలా ఇట్లా ఫంక్షన్స్ అంటే పెళ్ళిళ్ళు శ్రీమాతాలు ఇల్లా టైమ్ లో పెద్ద పెద్ద మాల్స్ కి వెళ్తు ఉంటాం
మాల్స్ లో చాలా స్టార్టింగ్ రేట్ చాలా ప్రైస్ ఎక్కువ ఉంటుంది కదండి
ఆ అవునవునండి పెళ్ళిళ్ళ కంటే ఆల్మోస్ట్ పెడతాం కదండీ ఎంతైనా
అవును
ఇంకా అప్పుడేమి డబ్బులు కనిపించవు మనకి బట్టలే కనిపిస్తాయి
అవును
మీరు ఎక్కడెక్కడ వెళ్తు ఉంటారండి
నేను ఆన్లైన్ లో చేస్తాను అని చెప్పినాను కదాంగా ఆఫ్లైన్ చేయాల్ వస్తే మామూలు అంత మరి చిన్న షాపుకు కాకుండా కొంచెం మీడియంగా ఉండే షాపుకు వెళ్తాను
ఆ
అంటే బస్సు ఏ షాప్ అయినా మంచి మోడల్స్ ఉండే షాపు లోకి వెళ్తాను నేనైతే మాల్స్కి వెళ్తానికని అంత బడ్జస్ లో పెట్టలేమండి ప్రస్తుతానికి అయితే చాలా ఫైవ్ ఎక్కువ అక్కడ అంటే మ్యారేజెస్ కు పెద్ద పెద్ద ఫంక్షన్ లకు కట్టొచ్చని చిన్న చిన్న ఈవెంట్స్ కు అంత ఫయిల్ తటన్ అవసరం లేదు.
ఆ
ఆ ఇంకా అంతే మామూల్ నార్మల్ చపాలు వేల్ తొంతాము. ఇంగా వీ ఓపెన్ జేస్తారు కదా బట్టల షాపులు కొంచెం పెద్దవే అప్పుడు స్టార్టింగు ఆ అప్పుడు అంటే కొంచెం డిస్కౌంట్స్ ఉంటాయి నేను అడిగ్ కాన్ కదా మీరు పు కూపన్స్ యూస్ చేస్తారా అని మనకు అవి డిస్కౌంట్లు ఉన్నప్పుడు కూపన్సు. అప్లై జేసుకోవచ్చు మనము ఆ కూపన్ కార్డ్స్ తీసుకు వెళ్తే ఆఫ్ అమౌంట్ తగ్గుతుంది.
అవునా ఏమోన్నా నిదీ నాక్ తెలియద్ ఇంతవరక్
అవును ఆఆ తగు తున్ అంటే స్టార్టింగ్ వీ ఓపెనింగ్స్ అప్పుడు వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తారు.
అవునవును లేండి.
ఆ దీనమి దీంట్లా కంటే అంత అమౌంట్ దొరక్ తగ్గుతుంది అని, అలాంటప్పుడు షాపింగ్ చేస్తే మనక్ కోచ్ తగ్గుతుంది. వాళ్ళే మన్సు నిజమే చెప్పరు కానీ, మాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. బట్టల పక్కువ రోజు న్నాయి అని
ఆ ఆ మనకుంటది ఆ ఫీలింగు.
అవును కానీ మీరు మూవీస్ గాని చూస్తూ ఉంటారా.
ఆ చూస్తూ ఉంటానండి. థియేటర్క్ అబ్బుడప్పుడు వెళ్తూ ఉంటాను రీసెంట్ గాయి తే అది ఇది గోదవరి గట్టు పైన ఆ మూవీ చూశాను, పెద్ది మూవీ చూసాను.
ఓ బావుందా అయిబ్బు
ఆ మీరు చూస్తారా అండి.
నేను మూవీ థియేటర్క్ వెళ్ళి చూసే అంతా టైం ఉండదు గానీ. అంటే మూవీ రూల్స్ ఇవి ఉంటాయ్ గదా ఆన్లైన్ అప్స్. దు వాట్లో చూస్తాను. కానీ మూవీ మొత్తం నేను దాని కోసమే టై స్పెండ్. ఆ పట్టిల్లేస్తూ టైమ్ స్పెండ్ జేసి చూడలేను. దేవాసి ఉంటుంది కదా మూవీ అన్ స్కిప్ చేస్కోన్ చూసేస్తాను. తక్కువ మూవీ చూడం. ఆ వీ ఏస్ వాళ్ళ విక్టులు చూడం.
అవుండి అంతా రీల్స్కే ఏళ్తూ ఉంటాం. మూవీ త్రీ అవర్స్ కూర్చొని మూవీ చూడాలంటే కష్టమే అండి.
అవును
గోదారి గట్టు పైన ఈ మూవీ చూసారండి మీరు.
ఆ నేను మూవీ పూర్తిగా చూడలేగని అంటే ఇవి ప్రోమోస్ ఓస్ బోయ్ గదా
ఆ ఆ ప్రోమోస్ సోస్తాయ్.
ఆ అద్ చూసాను ఆ ఏదో లవ్ స్టోరి టైప్ కదా మూవీ.
ఏంటండి.
మూవీ స్టోర్ ఏమండీ అది.
అదొచ్చేసి లవ్ స్టోరీ అండి నాన్న కూతుర్లుది
ఉహు అంటే వాళ్ళిద్దరే ఉంటారా దాంట్లో
ఆ లేదు ఫ్యామిలీ ఉంటది కాకపోతే తన క్వా కూతురు మీద అతి ప్రేమ ఉంటాది తండ్రికి.
ఉ
ఇంకా క్యాస్టు కూడా వేరే వేరే క్యాస్ట్ వాళ్ళది లాస్ట్ వాళ్ళ నాన్న ఒప్పుకొని చేస్తాడండి పెళ్ళి స్టోరీ ఎంత అంటే కష్టం చెప్పడం. మనం చూస్తే వచ్చే ఫీల్ చెప్తే రాదు కదండి
అవునవును ఫ్యామిలితో కలిసి చూడచ్చా ల్యాకపోతే ప్రెండ్సు అలానే వెళ్లి చూస్తే బాగుంటుందా
ఆ ఫ్యామిలీతో చూడొచ్చండి ఈ మూవీ
ఆ కానీ కొందరు రివ్యూ ఒకరేం ఉండదు ఆ ఫ్రెండ్స్ తో చూసి చూడచ్చ ఒకసారి అన్నారు
ఆ
అంటే మీరు ఒ మూ ఒక మూవీ చూడాలి అంటే రివ్యూస్ ఉంటాయి కదా చూసి చూస్తారా ల్యాకపోతే అంటే ఎవరన్న చెప్తేయాలా ల్యాకపోతే రి రిలీజ్ డ్రేస్ వచ్చినప్పుడు వాళ్ళు చూసేస్తారా
అంటే ఆల్మోస్ట్ మా అక్క చెప్తూ ఉంటుంది ఈ మూవీ బాంది అన్నప్పుడు అప్పుడప్పుడు చూస్తా దానిక్ వెళుతూ ఉంటానండి ప్రతిసారి ఈ మూవీస్ అన్నీ ఏం చూన్ను నేను ఏదో బాగుంది అన్నప్పుడు చూస్తాను అంతే. అంత మూవీలు పిచ్చి ఏం లేదండి సీరియల్ పిచ్చి ఎక్కువ ఉంది.
ఓ సీరియల్ చూస్తారా మీరు
ఆ సీరియల్స్ చూస్తామండి ఈవినింగ్ అయితే ఇంకా ఆల్మోస్ట్ టీవీ దగ్గరే కూర్చోయింటాం.
ఆహా అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎమ్ అనరా అంటే పెద్దవాళ్లు నచ్చదు కదా సీరియల్ చూడడం.
మా అమ్మ నాన్న కూడా చూస్తారండి
అహహహా వావ్ నైస్ ఫ్యామిలీ అవును
మీరు చూర్రా అండి సీరియల్లు
ఎంతేవే ఓ తిరే సీరియల్ చూసేరా అంత టైం కూడానా. సీరియల్స్ చూన్నే అప్పుడు యూట్యూబ్లో ప్రోమోస్ వస్తాయి కదా.
ఆ వస్తాయి అవి చూస్తారండి మీరు
అంటే మంచిగా ఏమన్నా అ
అంటే ప్రోమోస్ చూస్తారా అండి మీరు ఆ
ఉ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది
ఇప్పుడు వినిపిస్తందా అండి
హలో
హలో
ఆ ఆ వినిపిస్తాంది ఏమో అడిగారు
అది మీరు ప్రోమోస్ చూస్తూ ఉంటారా అండి అంటున్నా.
ఆ ప్రమోస్ చూస్తా నేను అంటే ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్ని రకాలుగా వస్తు ఉంటాయిగా ప్రోమోసు
అవునవును
ఆ ఎక్కువ ఏ సీరియల్ చూసేది అంటే టే ఎక్కువ ఏ ఛానల్ సీరియల్స్ చూస్తారు
జీ తెలుగు మా టివి రెండు యూజ్ చేస్తానండి ఈక్వల్ గానే
ఉమ్మ్ అంటే టైమింగ్ స్ మీకు సెట్ అయిపోతాయా అంటే అన్ని చూడ్డానికి టే అన్ని ఒకే టైమింగ్స్‌లో హాఫ్‌న్ అవర్ హాఫన్ అవరు ఆహా
టే సిక్స్ నుంచి నైన్ వరకు జి తెలుగు జి ఇంగ నైన్ నుంచి టెన్ థర్టీ వరకు మా టీవీ చూస్తూ ఉంటామండి
టెన్ వరకు మూవీ అంటే సినిమాకి టైమ్ కేటాయిస్తారు అనమాట
ఆ టీవీ సీరియల్ కే ఎక్కువ సేపు ఉంటదండి ఆ ఆ ఓకే అండి